విన్పడుతుందా విన్పడుతుందా
ండి
అవునా కుబేర మూవీ చూస్త మేమా ఖాళీగానే ఉన్నా అండి మీరు
నేను కూడా కాల్గానే ఉన్నాం కుబేర
ఆ కుబేర మూవీ చూసారా
ఆ చాలా డేస్ అయింది కదా అదిొచ్చి
అవును నేను ఇంకా చూడలేదు కానీ చూడదామ అని అనుకుంటున్నా చూసే ముందు స్టోరీ తెలుసుకుందాం అనుకుంటున్నా ఎలా ఉందో మూవీ అని
ఆ చాలా బాగుందండి అందులో ధనుష్ యాక్టింగ్ వెేరీ ఎక్సలెంట్ పర్
అవునా చాలా ఇన్నోసెంట్ యాక్టింగ్ చేశారు చాలా బాగుంది నేను కూడా ట్రైలర్లో చూసా
రీసెంట్గా బలే ఉంటాడు అసలు ధనుష్ అందులో
అవునా ఎంతైనా గ్రేట్ యాక్టర్ కదా
ఆ చాలా బాగా నచ్చతడి
మలి చాలా క్యూట్గా ఉంటందండి ఇన్నోసెంటే యాక్టింగ్
ఆ అవును
రష్మిక యాక్టింగ్ ఎలా ఉంది
ఆ రష్మిక ది కూడా బాగుంది
అవునా సో మీకి ధనుష్ క యాక్టింగే బాగా నచ్చినట్టుంది
ఆ నాకు ధనుష్ది రష్మిక ఇద్దరిది బాగుందండి వాళ్ళ ఇద్దరు కాన్వర్జేషన్ చాల చాలా బాగుంటది ఈ మూవీలో
ఆ వాళ్ళ రిలేషన్షిప్ కూడా చాలా బాగున్నట్టు
ఆ వాళ్ళిద్దరు మీత్తరా మధ్య బాగుంది రిలేషన్ ఒక ఫ్రెండ్షిప్ లాగా
కామెడీ బాగున్న
ఆ కామెడీ భలే ఉంటది అసలు
అవునా నాకు వాళ్ళ కామెడీ కోసమే మూవీ చూడాలనిపిస్తుంది కొన్ని రీల్స్ చూశాను చాలా బాగా
తప్పకుండా మూవీ చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతారు
డెఫ డెఫినెట్గా చూస్తానండి డౌన్లోడ్ లో పెట్టాను ఇంకా అది డౌన్లోడ్ అయిపోతే అది
ఒక డైలాగ్ బాగుంటదండి అందులో
అవునా ఏం డైలాగ్ చెప్ప
అది లేదు ఎందుకు బతుకాల అంటే బతుకు కోసమే బతుకు అంటాడు ధనుష్ అందులో హ
చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ లా ఉంది
ఆ చాలా ఇన్నోసెంట్ అసలు బాగుంటది అసలు బలము ముచ్చటేస్తది వాళ్లని చూస్తే అందులో
హు బిచ్చగడు కదా పాపం లోకం గురించి ఏం తెలిదు సో ఇలా ఏం చెప్పాలో తెలియక ఒక ప్రాణాన్ని కాపాడాలని ఏదో ఒకటి చెప్పేశాడు
వాళ్ళు భిక్షం ఎత్కుంటూ కూడా అందులోన ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంది స్టోరీ బాగుంది ఒక బిచ్చగాడు కూడా అంటే చావాలి అనుకోడు
అవును ఎవరైనా బ్రతకాలని అనుకుంటారు నిజా
అంటే మనం చిన్న చిన్న వాటికే చనిపోవాలనుకుంటాం కదా అంత దీనంగా లైఫ్ కూడా మ లీడ్ చేసిలులేమో కానీ వాళ్ళు అంత దీనంగా లైఫ్ లీడ్ చేస్తున్నా కూడా ఇంకా బతకాలనే ఆశతోనే బతుకుతరు
అవునండి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ
ఆ బిచ్చగాడి లైఫ్ నే బా చూపించినాడు మూవీలో డైరెక్టర్
డైరెక్టర్స్ ఇలాంటి మూవీ తీస్తారని ఎప్పుడు అనుకోలేదు చాలా మంచి మూవీ తీసారండి
మెసేజ్లు ఇస్తూ ఉండాలండి మనకి
ఉ చాలా మంచి డైరెక్టర్ ఆయన మనకి చాలా క్లాసిక్ మూవీస్ ఇచ్చారు ఇంతకు ముందు చాలా కరెక్ట్ క్లాసిక్ ఆయన ఆనంద్ మూవీ తీసారు గోదావరి తీసారు ఫిదా తీసారు లవ్ స్టోరీ తీశారు ఇంకా హ్యాపీ డేస్ తీసారు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఏమో మోస్ట్లీ ఆయనా లవ్ స్టోరీస్ ఏ తీసారండి ఇ ఇలాంటి ఎక్స్పరిమెంట్ చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు
ఆ ఇందులో లవ్ స్టోరీ ఏం లేదండి ఇ చాలా డిఫరెంట్ గా ఉంది మూవీ
అవును డిఫరెంట్ గా ట్రై చేసిన చాలా బావుంది
బాగా ఇన్స్పైరింగ్ గా తీసినారు
డిఫరెంట్ గా ట్రై చేసినా బాగా తీసినారు ఈ సారీ డైరెక్టర్ గారు
ఆ నాకైతే బాగా నచ్చింది
ఇంకా మీకు ఇష్టమైన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మూవీలో
ఉ కుష్బూ కుష్బూ క్యారెక్టర్ కూడా బాగుంటది ధనుష్ కుష్బూ బాగుంటంది అండు ఒక అన్నా చెల్లల్లాగొ చూస్తాడు ఒక భిక్షగాడు
అవునా
అంటే నేటి సమాజంలోనా రిలేషన్స్ అన్ని స్పాయిల్ అవుతున్నాయి కదా వాళ్ళు భిక్షగాళ అయినా కూడా వాళ్ళు చాలా ప్రేమతో ఉంటారు ఒక అన్నా చెల్ల బాండిగ్ లాగా బాగుంది చూపించినాడు వాలిద్దర్ క్యారెక్టర్స్ ని కుష్బూది దని ఆ
చాలా బాగున్నట్టుంది వాళ్ళ రిలేషన్షిప్
బా ఏ ఏడిపోచ్చ ఏడిపోస్తది అసలు కుష్బూది చూస్తే కద
ఎమోషనల్ టచ్ బాగా ఇచ్చినట్టున్నారు మూవీలో
ఆ ధనుష్ కి కుష్బూ ఆ క్యారెక్టర్ కి బాగా పెట్టినాడు బాండింగ్ ఉ
డైరెక్టర్ గారు ఆ
అవునండి
ఖుష్బూ యాక్టింగ్ బాగుందా అండి
బావుంది కొద్దిసేపె పెట్టినారె ఆమని కూడా
అయినా బాయిన్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కదా ఎమోషనల్ గా కుష్బూ
అవును ఖుష్బు వల్లనే వాడు బాగా మార్ చేంజ్ అయిపోతాడు ఇన్నోసెంట్ గా ఉన్నోడు దనుషు
అవునా మంచిది అండి అట్లా మారిపోతే
బాగా ఆలోచించడం మొదలు పెడతాడు తర్వాత నుంచి అందులో
ఓ ఆ సినిమా ఎలా కొనసాగుతదండి
ఆ మీ ఒక బిచ్చగాడి లైఫ్ ఎట్లుంటదో ముందు చూపిస్తాడు క్యారెక్టరు తర్వా తర్వాతకి వచ్చేసి ఇంకా ఓ బిచ్చగాడి లైఫ్ చూపించిన తర్వాత ఇంగ వాడికి ఏం తెలిదు చాలా ఇన్నోసెంట్ గా పెట్టినడు డ్యారెక్టర్ ని తర్వాత వచ్చేసి ఇంకా వాడు అందులో ఓళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఒక ముగ్గురు చనిపోతారు
ఆ ఓకే వాళ్ళ బిచ్చగాల ఫ్రెండ్స్ ముగ్గురు చనిపోతారు తర్వాత చేంజ్ అయితారేమోనకు అయ్
డు క్యారెక్టర్ నింటది వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక గు వాళ్లే ఒక ఫైవ్ మెంబర్స్ ని తెచ్చుకొని వాళ్ల వాళ్ళ కోసం యూజ్ చేసుకొని వీళ్ళని చంపేస్తారు
ఓ ఓకే ఎట్లా బిచ్చగాళ్ళని యూస్ చేస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోరు కదా అని ఇంకా చంపేస్త
ఆ అంటే వాళ్ళకి దేశంలోనే ఐడెంటిటీ అంటూ ఏమి ఉండదు కదా ఆధార్ కార్డు పాన్ కార్డ్ అట్లాంటివి ఉండవు కదా
ఆ సో వాళ్ళకి ఎవరు పట్టించుకోరు ఎవరు అడిగే వాళ్ళు ఉండరు వాళ్ళు చనిపోయినా కూడా అని అలా ధైర్యంతో
ఏం చేస్తాడంటే ఇలాంటి వాళ్ళనే అయితే ఎవరు వీళ్ళైతే అమాయ కులు కదా ఇన్నోసెంట్ పీపుల్ ఏం చేయలేరు వీటి గురించి కూడా ఏం తెలిదు ఏం ట్రాక్ చేయలేరు అని వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళని వాడు అందులో
ఓ ఈ ఐడియా ఇచ్చిన మహానుభావుడు ఎవరండి
ఈ ఐడియా నాగార్జున ఉంటాడు అందులో నాగార్జున ఇస్తాడు
అవునా చ మంచోడేనా అండి మంచోడేనా నాగార్జున దె
ఏమంటే దేశ ద్రోహి అని ముద్రేశింటారు వాని పాపం అసలు అందుకే వాడు వీళ్ళని సపోర్ట్ చేస్తాడు ఇక దేశం ఎలాగో నన్ను గుర్తించదు దేశం కోసం బ్రతికినా కూడా వేస్ట్ ఉమ్ నా కోసం నా ఫ్యామిలీ కోసం అన్నా నేను బతకాలని వీళ్ళకి హెల్ప్ చే తనే ఒప్పుకుంటాడు కాంట్రాక్ట్
అయ్యో అర్థం చేసుకోవచ్చండి అట్లా దేశం ముద్రేసిన తర్వాత ఒక మంచి వ్యక్తి వ్యక్తి మీద అలా మారిపోవడంలో మనం
నిజంగా అలా వేస్తే మంచోళ్ళు కూడా చెడ్డగా మారడానికి అవకాశం ఉంటది కదా
అవునండి ఆ అర్ధం చేసుకోవచ్చు ఆయన అట్లా మ రడంలో
ఆ గవర్నమెంట్ కూడా అంతేలేండి మంచి చేసిన వాళ్ళని గుర్తించదు
అవునండి ఏప్పుడు చూడంతే సర్దార్ మూవీలో కూడా అలానే
ఆ సర్దార్ మూవీ కూడా ఎక్సలెంట్ అసలు
దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ని కూడా అలానే దేశద్రోహి అని చే పాపం ఇలా ఎంత మంది ఇలా ఎంత మంది
డైరెక్టర్స్ బాగా ఇస్తున్నారు మూవీస్ ఇట్లాంటివి ఇన్స్పైరింగ్
అవును ఇలాంటి స్టోరీస్ ఇంకా ఇంకా రావాలి బాగా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ సొసైటీలో ఏం జరుగుతుందో
ఆ అవన్నీ మనకి చూపించాలి ఎలాగో మనం బయటకెళ్లి తెలుసుకోలేం కాబట్టి పాలిటిక్స్ లోన దేశంలోన అసలు ఏం జరుగుతుందో మనకు తెలియాలి అంటే డైరెక్టర్స్ ఇవన్నీ తీయాలి మూవీస్ మనకు అట్లయితేనే అర్థమయితది సమాజానికి ఏం జరుగుతుందనేది
అవున్ అవును నిజంగా మనకి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నిజంగా ట్లాంటి మూవీస్ తీస్తే మనకి బాగా అర్థం అవుతుంది
ఆ
ఇట్ల ఇన్స్పయిరింగ్ స్టోరిస్ మల్లీ మధ్య రా
ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి
అదే కదా ఇట్ల మూవీస్ చూసి మనం తెలుసుకోవచ్చు బయట ఏం జరుగుతుందో అన్ ని
ఆ
ఇంకా ఏమైనా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఉన్నాయా అండి మీకు దాంట్లో కుబేరా మూవీలో
అ మొత్తానికొచ్చేసి మూవీ అయితే బాగా సూపర్ హిట్ అండి
అవును చాలా బావుంది అని విన్నాను నేను కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి మూవీకి
ఆ మీరు గూడ తప్పగా ట్రై చేయండి చూడనీకా
డెఫ్ఫనెట్లీ చూస్తా
అ